నమస్కారం నమస్కారం బాగున్నారా అండి బా బాగున్నామండి
ఏం చేస్తున్నారండి
ఏముంటుందండి ఇ వెళ్ళ వాళ్ళ మీ టైం క
అవును లేదండి మేము ఇంకా చేయలేదు మీరు తిన్నారా
తిన్నామండి
అవునా నిన్న ఉగాది పడుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మీరు
పెద్ద పండుగ అండి. ఉగాది ఈ పండగ అనంగానే నాకు తుచ్చిది పచ్చడి భక్షాలు అ
అవునండి మనం పచ్చడి ఎలా చేసుకుంటాం ఒకసారి చెప్తారా
అ పచ్చట్లో ఫస్ట్ చింతపందండి చింతప్పండు పీస్కి
పిస్కి తర్వాత
చింతపండుగ ఓన్లీ వాటర్ గు సపరేట్ చేసి వాటర్ తీసుకొని దా సాల్ట్ అంటే ఉప్పు బెల్లం ఆ మామిడికాయ ఇష్టమ అండి లైట్గా కారం మామిడి కాయ వేప పువ్వు ఆరు రుచులండి మొత్తం ఆరు రుచులు ఆరు పదార్థాలు కలి
వ అంటారా
అవునండి
ఓ అవునా
హ్మ్ కలిపి పచ్చడి తయారుచేస్తాం చాలా బాగుంటుందండి
అవునేం ఓన్లీ పా ఫుడ్ ఏ చేసుకుంటారా అండి ఏం పూజలు చేసుకోరా మీరు
పూజలే మాకు పూజలు చాలా పెద్దగా చేసుకుంటామండి
అవునా
మీరు విని ఉంటే వడ్లకమ్మరి అని వినింటే వాళ్ళకి ఇది పెద్ద పండగ
ఆ అవునండి ఎక్కడో విన్నాను
హ్మ్ అట్లా చాలా పెద్ద పండుగ వారి పనిముట్లు అన్ని దేవుని దగ్గర పె
పెట్టి పూజ చేస్తారు అవును అండి వాళ్ళు ఉగాది ముం దు రోజే సెలబ్రేట్ చేసుకుంటారంట నిజమేనా
అవునండి ఉగాది ముందు రోజు వాళ్ళు చెప్పాలంటే ముందు రోజు అనే కాదండి రెండు రోజులు చేసుకుం టారు
అవునా నాకు తెలిసినంత వరకు వాళ్ళు చేసు కున్న తర్వాతనే వేరే వాళ్ళు పండగ చేసుకోవాలి అని అంటారంట కదా
అట్లాని ఏం లేదు గాని అట్లా చేసుకుంటారు రెండు రోజులు
అవునా అవునండి మరి నార్త్ అంటే అటు ఆంధ్ర ఖమ్మం సైడు అ సైడు ఉగాది రోజు నాన్ వెజ్ చేసుకుంటారు మీరు చేసుకుంటారా ఉగాది రోజు
లే దండి మేము అసలు అట్లాంటి ముట్టం చాలా పవిత్రమైన పండగ మాకిది కొత్త సంవత్సరం ఉగాది అంటే అందరూ న్యూ ఇయర్ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనుకుంటారు జనవరి ఫస్ట్ కాని మాకు మాత్రం ఉగాది తెలుగు పండగ మాక్ కొత్త సంవత్సరం అండి
తార్ మరి ఉగాది రోజు
పొద్దున్నే లేచి పనులన్నీ చేసుకొని స్నానాలు చేసుకొని పూజలు చేసి పచ్చ చ్చల్లు భక్షాలు చేసుకొని దేవుళ్ళకి నైవేద్యం పెట్టి పులిహోర కూడా చేసుకుంటామండి మామిడికాయ పులిహోర చింతప
అవునండి మామిడికాయి కొత్త మామిడి కాయలు వస్తాయి కదండి ఇప్పుడే
అవునండి అవన్నీ కలిపి చేసుకొని తిని
తిని ఓహో ఆరోజు మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారా అండి ఓన్లీ పొద్దున్న వరకే చేసుకుంటారా
ఆ రోజు మొత్తం పని అంటే పూజ చేసుకొని అన్ని పనిముట్ల కి పూజ చేసుకునే సరికి సాయంత్రం అవుతుందండి
అవునా అండి ఆరోజు గుడికేం వెళ్ళరా ఎక్కడికి
అంటే టైం ఉంటే వెళ్తామండి టైం ఉండదు సో వెళ్ళమండి నెక్స్ట్‌ డే అలా నా వెళ్ళొచ్చు రెండు రోజులు పండగ కదా
ఓహో అవునా అండి
హ్మ్ మీకే పండగ ఇష్టం
నాకు దీపావళి అంటే చాలా ఇష్టం అండి
ఎందుకు దీపావళి ఏ ఇష్టం
అంటే మేము దీపావళి నోమూలు చేస్ సుకుంటామండి ఆ నోములు చేసుకోవడం వల్ల మాకు ది దీపావలి చాలా పెద్ద పండగ అవుతుంది ఉగాది ఎంతనో దీ పావళి కూడా అంత మంచిగా చేసుకుంటాం లక్మీ పూజ చేస్తాం నోములు చేసుకుంటాం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం
ఆహ
ఇవన్నీ చేసుకోవడం వల్ల లా దీపావళి ఇంగ కొంచెం స్పెషల్ గా అనిపిస్తుంది
ఏ దేవున్ని పూ దీపావళికి
మేము కేదారేశ్వర స్వామిని పూజిస్తామండి అంటే మాకు మాకు తరతరాల నుంచి వస్తున్న దేవత అన్నమాట అలా చే మా తాతలు ముత్తాతలు చేసినారు అందుకని మేము కూడా చేస్తాం
ఆహ
ఇన్నీ అవుతుంది ఈ లెగసి లాగా ఈ పూజలు కూడా అట్లానే చేస్తూ ఉండాలి అంటా
అవునా బాగుందండి ఆచారం
అవునండి ఇగా
మీరు ఇవేమంటారు బాంబులు కాల్షీరా అండి
నాకు చిన్నప్పుడు ఫుల్ భయం ఉండేదండి బాంబులు అంటే ఇప్పుడు భయం లేదు ఇప్పుడు కాలుస్తున్నానండి అన్ని ఏ రకమైన బాంబులైనా మంచిగా కాలుస్తాను
ఎంత ఖర్చు పెట్టుంటారు మీరు పోయిన దీ దీవాళికి బాంబులకి
దే ఆ ఖర్చు గురించి మనకు తెలియదు మనం మన మా డాడీ వాళ్ళు తెచ్చుం తెస్తారు
ఆహా అవునా
అవును మీరిగి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటా